హలో హలో
ఆ నేను షర్ట్ ఆ బయట పెట్టినానే హలో
హలో
వాయిస్ అస్సలు క్లియర్ లేదా నాది
ఆ ఇప్పుడొస్
ఏ నేను షర్ట్ దీనికి పెట్టా కదా వాష్ చేసి బయట ఉడకనికి వెట్టినా ఆ ఆరడానికి పెట్టినా ఆరడానికి బెట్
ఉడుకిందా
ఆ బానే ఉడికింది గానీ ఇప్పుడు తీసి చూసే దాంలో పెద్ద ఇన్సెక్ట్ ఉండే
ఇజ్జ ఏంటది
ఫాస్ట్గా ఒకటి పోతుంది తెలుసా నీకు ఫాస్ట్ గా పోయేది ఒకటి ఉంటది
అచ్చా కాన్ఖజూర్ అంటారు దాన్ని
ఏమో చాలా ఫాస్ట్ గా ఉరుకుతది అది
అచ్చచ్చి ఇప్పుడు ఉంద అందులో
లే లే ఎలా ఏ ఉంటే షర్ట్ వేసుకోనినకి పోతున్నా అప్పుడే చూసా ఎగ్జాక్ట్ టైమ్ చూసా షర్ట్ కింద పడేస్తే ఇక ఇన్సెక్ట్ కూడ పడింది అప్పుడు చంపినా అంతే
ఏంటి అవే కుడుతున్నాయేమో నీకు చక్కగా చూసుకొని వేసుకో ఏమో ఊర్లో కూడా అలా వొత్తాయేమో ఎవరికి తెలుసు నువ్వు సక్కలు చెయ్యవు
బయట నుండి ఉడుకనికి తీస్
అవును మరి
ఎప్పుడుది కొడు
షూస్ కూడా దులిపేసుకోవాలి
ఆ అది ఫాస్ట్ పోయ ఇన్సెక్ట్ కుడితే చాలా పెయిన్ అయితంటా కదా
ఉ ఒక్కొక్కసారి చనిపోతారు
అంతే మావాలి
అమ్మా చూసి దూలిపేసుకో ఇప్పటి నుంచి
హ
ఇకేం పరవాలేదు కదా నీకు సంపేష్ినవా
చంపేస్తా ఇప్పుడే దాని బాడీ హాఫ్ చేసినానే అయినా రెండు హాఫ్ ఇ అట విటు పోతున్నాయి
అది తొందరగా చనిపోదు
ఉ అదే కదా దాన్ని హాఫ్ చేసినా అది బతికే ఉంది
టైమ్స్ కట్టి కొట్టాలి
అరే చాలా పవరుందా బక్ాలజ
అవి స్ప్లిట్ అయినా గానీ బ్రతుకుతాయి
బంజ బింజర్ కాలది ఇప్పుడు చూస్తే కొంచెం బయట అయితు ంది కాాల రెడ్నస్ పోయి కానీ
లేకుంటే గే కూడా పెట్టొచ్చు య గీ కూడా ప్యూర్ ఘీ ఉ ఉంటుదిగా
చూరా
అదే అరే నపి కు మా సీరియస్గా మాట్లాడితే పిచ్చు పిచ్చు జోక్స్ వస్తాం
అంటే ప్యూర్ గి మా మమ్మీ చేసిందే
కొంచెం కొంచెం తీసి ఆ ప్లేస్లో అయిర్మెంట్ పెట్టకముందు పెట్టేస పెట్టి ఎప్పుడైతే అడ్మెంట్ పెట్టాలనుకుంటున్నాో అప్పుడు ఒక చిన్న క్లాత్ తీసి ఆ గీ పెడుతా కదా అది మొత్తం క్లీన్ చేసి అపాయింట్మెంట్ అది చంపగలుగుతుంది చక్కగా విను
ఇంతలోనే అవు నేను అసలు ఆడర్ రాతాను
ఆ
ఏం చేస్తాను అసలు
ఏం లే నేది కూడా రాసిన నిది హ్యాకథాన్కి మళ్ళీ రిజిస్టర్ చేసిన సెకండ్ పార్ట్ వచ్చింది నీకు నాది పోయింది
ఆలా ఎలా
నీకు సెవెంటీ సిక్స్ వచ్చినాయి మార్క్స్ ఆల్ ఓవర్ స్టేట్ నైన్ంట సెవెన్ థ్ ర్యాంక్ నీకు
నువ్వే రాసినావులే మరి నీకు ఎందుకు రాలేదు
నాది ట్వంటీ సెవెన్ రాంగ్ రాస్తున్నా కదా నీది ట్వంటీ ఫోర్ ఎంత కాంగ్రెస్లో అంతే ఒకసారి సెకండ్ది నాకు మెయిల్ వస్తుందంట చూసి రాయు అప్పుడు అది నీ ఫోటో ఉండాలి ఫోటో అంటే వీడియోతో పాటు రావాలి
స అక్కడ నావ ఇయర్ఫోన్స్ ధీరా
ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో నైన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట సెకండ్ రౌండ్కి
నెన్ దాంట్లో ఒకట
ఇన్వాయిస్ క్లౌడ్ ఈరోజు కాలేజ్లో కాలేజ్లో అవి సెకండ్ రౌండ్కి
సెకండ్ రౌండ్కి జస్ట్ నైన్ మెంబర్స్
ఆ అదే కదా వీళ్ళు షాక్ అయితున్నారు నేను కూడా షాక్ అయినా అంత మందు రాసి టూ హండ్రెడ్ మెంబెర్స్ని చేసి ఇంటర్వ్యూ క నైన్ మెంబెర్స్ తీసుకున్నా ఓకే బాగుంటుండే సెకండ్ రౌండ్ కే నైన్ మెంబెర్స్ తీసుకోవడం ఏం
ఫస్ట్ రౌండ్ ఏంటి ఆప్టిట్యూడ్ కాదే
ఆ ఆప్టిట్యూడ్ వర్బల్ రీజనింగ్
దాంట్లో ఎట్ల వస్తాయ్ లే
ఏమో అట్లీస్ట్ సిక్స్టీ మెంబెర్స్ని సెకండ్ రౌండ్కి పాస్ చేసినా సక్కగా అయిపోతుండే మరి ఘోరంగా చేసిరంట
ఇడ
ఆ నైన్ మెంబర్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా అందులో త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు నాకు దెల్సి
తెలీదు అయితది ఆకలైతుంది సరళ నువు పంపిస్రామానేతో కతా
ఎం చెస్ రు
ఉమ్ హలో హలో హలో
బయటి బయటికిరా
నెన్ బయటికి రావాల హలో ఏడున్నావే మొత్తం పోయింది ఇది మొత్తం పోయిందే హలో ఏడికెళ్ళావ్
బయటికెళ్ళు వర్షం వస్తుంది చూడు అన్న ఏడికెళ్లావ్ ఏడికెళ్లావ్
నీ వాయిస్ వినిపిస్తే గదా నాకు
హలో హలో అంటున్నా అప్పటి నుంచి
మరి నాకు వినిపియట్లే అంటే ఇగ నీ సౌండి
చాలా కూలుంది ఈరోజు ఈరోజు ఆ మ్ హేమాశ్రీ గనిపించింది మా బి సెక్షన్ ఆ పిల్ల
అయితే
ఇంటికెళ్తుందంట మాట్లాడింది బస్సు లో
మాను గు తగతుంద
హ
కొర్చపెట్టంద
ఆ నని ఇక్కడకి వె ఇ అంటే హాస్టల్ కంటేం ఇప్పుడు ఎందుకు అయిపోయింది కదా టీడీ అంటే వెళ్తు నువ్వం ఎందుకు వె నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా లగేజ్ తీసుకని వెళ్తా అని చెప్తుండ
మళ్ళ వన్మందలతో మళ్ళ రావాల
అదే కదా ఇప్పుడు డేకి త్రీ హండ్రెడ్ తీసుకున్నారంట వాళ్ళు ఎన్ని డేస్ ఉండే వన్ వీక్ ఉండే వన్ వీక్ అంటే ఓ సిక్స్ ేస్ సనుకు సిక్స్ ఇన్టుూ త్రీ అదేదో ఏమంటారు ఇట్లా ఫైవ్ థౌజండ్ కట్టి హాస్టల్ల్లో ఉన్నాయి పోతుంది కదా అవి
నారం అప్పుడు
మళ్ళీ వాళ్ళ అది ఫ్రీ కూడా కాదు
ఏ
ఆంధ్ర కాబట్టి వాళ్ళు ఖచ్చిత నిజంగా మకి అన్నిటికీ
ఆా లాస్ట్ బస్సక ఏమనా వెట్టొచ్చ ఫ్రీ ఉండొచ్చం
బస్సెస్ కూడా వన్ కే వరకు ఉంటుంది పోవడానికి రావడానికి అంత పెట్టి పోయే బదులు రా వచ్చే బదులు ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా
అంటే ఇప్పుడు జసే టీవీ కోసం ఆరు రోజులు వచ్చారు
ఆ అదే కదా
ఏ అే
అంటే ఫ్రెండ్స్ ఉన్నారులే వాళ్ళకి గ్యాంగ్ మిస్ అవుతున్నారని వచ్చినట్టున్నారు
ఆ అ ఆమైతే దీపకగడ రాదు
ఆ
న రాాంట్లో అయితుంది నా ఫ్రెండ్ దీపక్ గలుసా
ఆ
ప రాాలజు
ఓకే అది వాళ్ళ ఇష్టం అన్న దికుతకి శిశిషాని మనందిస ఓయి
అ వీలయితుంది అథిం కనిపిస్తుంది
ఇంకే మనం కుట్టించుకో
అదే ఇప్పుడు బయటకి వెతాను
ఎం ఎందుకు
కు
పిచ్చి మారే మాట్లాడతాము
ఇప్పుడు ఎవర అారణకుమారి
ఇంకేమ కుట్టించుకోవాలన్నా అంటే ఆ ఇప్పుడు వెళ్తానంట అప్పుడు ఎంత
నువ్వే స్టార్ట్ చేసావా హాల్డేస్సా ఇంకోసారి
సరే